హలో ఉషా ఏం చేస్తున్నావ్ ఆ ఏం చేస్తున్నావ్
ఏం చేయలే కూచో ఉన్నాను నాతో తిన్నారా
ఏం జెయ్ లేదు కు చ్చో వున్నాను ఏం చెయలేదు కూర్చో ఉన్నాను
అవునా అయిపోయిందా టీ కాఫీ అంతా ఊ
ఔనా
నా కళ్ళకి ఎమో అయ్యిందండి మంతగా ఉంది
ఐ డ్రాప్ ఏస్కోండి
ఆ ద రెడ్డిస్ అయిపోయింది
ఉమ్ మెడ్రాస్ ఐ నొచ్చింటుంది
ఆ చెన్నై గాదా అండి రెండూ ఒకటే గదా చెన్నై దా బెంగళూరుగదా మెడ్రాస్ ఐ అంటాన్నారు కదా
మెడ్రాస్ అయిన అంటే అద ఒక డిసీజ్ అండి కళ్ళకి చెన్నయి అవన్నీ కాదు
అంటే మెడ్రాస్ న చెన్నై అంటారు కదా అందుకనేసి
ఆ మీర ఎలా అర్థం చేసుకున్నారా
అండి ఆ నేను ఒక ఆడు కాాల అనుకున్నాను ఆ మీకు
అడగండి
ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ జరుపుకుంటారు కదా మీకు ఫేవరెట్ ఫెస్టివల్ ఏ అండీ
నా ఫేవరెట్ ఫెస్టివలా మీరే గెస్ చెయ్యండి కాదు
ఆ సంక్రాంతినా ఐథింక్ శివరాత్రి అయ్యి టుందేమో అవునా ఆ వినాయ వినాయక చవితి ఉంటుంది. ఇంకేమి లేదండి పండగలు ఉండే అదే అండి ఉండేది, వరల క్ష్మి వ్రతము
చాలా ఉన్నాయండి.
అవునా ఆ న్యూఇయర్ ఆ
కాదండి
ఆ నాకు తెలిదండి, మీరే చెప్పండి.
ఆ ఉగాది అండి.
వామ్మో హుహ్
హుహ్
న్యూఇయర్ ఉగాది అయిన ఒకటే కదండి.
అంటే న్యూ ఇయర్ ఫారెన్ వాళ్ళు జరుపుకుండేది. అవును న్యూ ఇయర్ చాలా డిఫరెంట్, ఉగాది చాలా డిఫరెంట్ దాన్ని ఒక దాన్ని రెండింటికిీ కలిపి ఒకటి చేయకూడదు మనం.
అవునా నాకు ఇష్ ఇష్టమైన ఫెస్టివల్ సంక్రాంతి.
అవునా
డాడీస్ పండగ కాబట్టి హాలిడేస్ కూడా త్రీ డేస్ ఉంటాది.
ఓకే నా హాలిడేస్ అలా లేదు కానీ తెలుగు, సంస్కృతం అవన్నీ ఉంటది కాబట్టి ఉగాది ఇష్టం.
అవునా నాకు సంక్రాంతి అంటే ఇంకా ఫస్ట్ రోజు నాన్ వెజ్ ఉంటుంది, ఆ థర్డ్ రోజు నాన్ వెజ్ ఉంటుంది మీడిల్లో మాత్రం వెజ్
హుహుహ్ మీరు నాన్ వెజ్ లవర్సా
ఆ ఆల్వేస్ తే ఫుడ్ లవర్ అండి. ఫుడ్డీ అనుకోండి, అవునండి నాకు చాన ఇష్టం ఫుడ్ చెయడము తినడం అంటే కా చాన ఇష్ టం అండి నాకు.
ఆ
నేను చేసి తినకపోతే కుక్కేస్తాను ఏసుకొని. అంత ఇష్టం అది అది బాగున్న తినాలే బాలే
అలా హింసించకూడదండి
అదే రె స్టార్టింగ్ లో ఫుడ్ నేర్చు కునేటప్పుడు నేను చాన ప్రయోగాలు ఎవరితో చేస్తా అంటే మా తాత మీద చే స్తాను అప్పుడు నక్క ఆయన వెళ్ళిపోయినాడు ఎప్పుడో అంటే ఆ అలా అని కాదు అప్పుడు నాకు సెవెంత్ క్లాసా నేను ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ ఉంట ఆ సిక్స్త్ క్లాస్ ఉంటాను చాలా మంది టమాటా రేస్ తె స్తారు అది ఎలా ఉంటుంది అంటే కలర్ రేడ్డీష్ గా ఉంటుంది కుష్ కాట్ అండ్లా ఏలా ఉంటుంది, కానీ దాన్ల మసాలా వేస్తారు. ఆ నాకు దాన్ల మసాలాస్ ఉంటుందో నాకు తెలియదు అప్పుడు, ఓ ఇది ఏంది టమాటో రైస్ అంటే రెడ్ గా ఉంది రైస్ ఉంది అనుకుని నేను ఏం చేసాను, ఒక బాండిల్లో బాగా వన్ కేజీ రైస్ ఎత్తి వేసాను. దాన్ల మిరప్పొడి, ఉప్పు వేసేసి కొంచెం ఆయిల్ వేసి పెట్టేసినాను. అది ఆ నేను ఫస్ట్ ట్రై చేశానండి అదీ అది అంత టేస్ట్ లేదు సరేలే వేస్టెందుకు మొత్తం మా తాత ఇ ఇది ఏమన్నా తిండా నాకు తెచ్చి పెట్టినావ్ అన్నాడు. ఎట్టొ గట్ట తినేయ్ అనేసి పెట్టినాను. ఏదో కొంచెం లైట్ గా అలా తిన్నారు మళ్ళ నేను చూసే టేస్ట్ ఏ లేదండి! ఊరికే సప్పగా ఉండింది. చీ ఇట్టగా అనేసి
నేను అలా కాదు ఏది చేసినా, ఫస్ట్ అటెంప్ట్ లోనే నాకు సక్సెస్ అయితది.
అప్పుడంతా మాకు యూట్యూబ్స్ అవంతా ఏం లేదు కదా, ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తా ఉం అంటే మేము నేర్చుకొని చేస్తాన్నాము అలా కానీ ఆ లైఫ్ బాగుడిందండి ఏమన్నా చిన్నప్పుడు లైఫ్ చిన్నప్పుడే
ఊహ్మ్
ఆ అలా నేను కొంచెం కొంచెం కొంచెం ఇంకా ఆ వంటలు నేర్చుకుంటా మంటలు చేస్తా ఇప్పుడు ఏదో ఒక రకంగా చేస్తాను మర అంత పర్ఫెక్టుగా చేయఅనుకో కోండి చేస్తాను తిరగపోతే ఏసుకుక్కకెసను
అయ్య అయ్యో అయ అయ్యో మీ పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉంటారు మీతో
అలా అంతా ఏం లేదండి వాళ్ళకి నచ్చిందే చేసిస్తా మర్ నచ్చకపోయినా చేసిస్తా అదే నా ఏది నచ్చితే అదే చేస్తా నేను
ఓకే
మరి జస్ట్ అడుగుతారు ఇది చెయనజేయ్ అనేసి ఓకే ఇది చేస్ లేద తెలారికంటాను మళ్ళా నాకు ఏది ఈజీగా ఉంటే అది చేసేస్తాను అలా మీరు మీరు వంటలు బాగా చేస్ సరా
లేదండి మీకన్నా కొంచెం బాగానే చేస్తా
అవునా యాక్చువల్ గా నాకూ ఎక్కడికన్నా బయటకి వెళ్ళాలి పల్లెటూరికి ఇలా సంక్రాంతి వస్తే బయటికి మన అంటే మన ప్చ్ ఓన్ హౌస్ ఉండాలి పల్లెటూరులో అలా వెళ్ళి అడు చేసుకొని తినాలి అదంటే చాలా ఇష్టం అండి ఆ అంటే పల్లెటూరులో సంక్రాంతి అనేది బాగా చేస్తారు కదా ఫెస్టివల్స్ అంతా ఊమ్ దీంట్లో ఫెస్టివల్స్ అన్ని బాగా చే కూడా సంక్రాంతి అనేది బ చేస్తారు మీరు ఏ ఇప్పుడన్నా అలాంటి టి అన్నా అదే అనుభూతి చెందారా ఊరికి వెళ్ళడము
ఆ లేదండి బిజీ లైఫ్ లో ఎక్కడికి వెళ్తాం
అంటే మీరు వెళ్ళలరా సంక్రాంతికి
లేదండి నాకు వర్క్స్ ఉంటాయి కాబట్టి వెళ్ళేది లేదు.
అవునా
ఉహ్
వెళ్ళాలండి ఇంతవరకు ఎప్పుడు వెళ్లేదా చిన్నప్పటి నుంచి మీరు వెళ్ళుంటారు కదా, అప్పుడు వాయమ్మో ఆ
నేను పుట్టి పెరిగింది మొత్తం సిటీలోనే.
అవునా మీరు ఏదో అబద్ధం చెప్తాన్నట్టు అనిపిస్తానండి విలే విలేజ్ చూడకుండ హహ విలేజ్ చూడకుండా ఉండరు. ఇప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు లేకపోయినా కూడా అయ్యోయో అవునా ఊర్లంతా చెప్పొచ్చా అండి. ఆ అమెరికా నుంచి ఆఫ్రికాకి వచ్చినారా
లేదు లేదు మళ్ళీ చిన్ని మమ్మీ డాడీకి వర్క్ ఉండడంతో షిఫ్ట్ అవ్వడంతో, ఇంకా మనము ఇండియాలో పుట్ హమ్ ఇంకా అమెరి కా ఎట్ట పుట్టిన మమ్మీ వాళ్ళు అందరు ఇండియా టైప్ కబ్ ఇండియా సైడ్ కబ్ పట్టి ఇండియా వచ్చేసాను అండి.
మంచోళ్లండి మీరు
హే హే అంతా మీ దగ్గర నుంచి నేర్చుకున్నానండి
మన్నించండి తిన్నారా ఇంతకి ఏ
లేదండి మీరు చెప్ చెప్పే మాటలకే కడుపు నిండిపోతుంది. మీరు చెప్పే మాటలకే కడుపు నిండిపోతుంది. ఏం చెయలేదండి మా తమ్ముడు తనతో ఆడుకుంటా
ఆడుకుంటాన్నారా
కుందామని పిలిచాడు కానీ నేనేమి వాళ్ళల చిన్నపిల్లనీ కాదు కదా
ఓ ఆ
ప్లస్ నేను ఫారెన్ గర్ల్‌ని, అవినంత ప్రిఫర్ చెయ్యను
ఆ
మీరు మాట్లాడి ఇప్పుడు కూడా సంక్రాంతి గురించి నాకు సేమ్ ఫీలింగ్ అండి
సరే
మీ నవ్వు చాలా స్వీట్ ఇంకా ఉందండి
అవునా నే స్వీట్ తినేసి నవ్వాను అండి అందుకే స్విట్ గానే ఉంటుంది
చెవులో నుంచి రక్తం వస్తుంది
అయ్యో ఏ మండి వర్షం పడుతుంది తుందా
లేదండి ఇప్పుడే ఆగిపోయింది నేను ఇంకా తను ఉతకాలి అనేసి దేవుణ్ణి ప్రార్థన చేశాను
ఆ దేవుడు మిమ్మని కనుకరించి ఉంటాడు ఊతుకోమ్మ అనేసి అవునా అండ్ ఇట్లాంటి తుల్ అంతా బలే మాట్లాడతారా అండి మీరు
ఆమ్ లేదండి ఎలా అని కాదు మీరు ఒకసారి నన్ను మీ అత్త ఏం చేస్తుందని అడగండి
ఆ మీ అత్తగారు ఏం చేసిందండి
మా అత్తగారు దేవుడండి అమ నేను చెప్తే ఇప్పుడు వర్షం పడి వర్షం అప్పుడప్పుడు అంటే వడగల్లుంటాం కదా అలాంటివి పడతాయి కదా అక్కడ మాత్రం ఆ వీలు తిప్పితేనే అవి పడతాయండి హలో హలో హలో హలో హలో